హలో
ఆ హలో
ఆ నమస్కారమండి.
ఆ నమస్కారంఅండి. చెప్పండి.
రండి బాగున్నారా
బాగునే ఉండ ఉంది
ఆ ఆ బాగానే ఉన్నామండి
ఏం కూర చేసారండి
పొద్దున చామదుంపలు పులుసు చేసానండి
ఆ
ఈ పూట దొండకాయ ఫ్రై చేస్తున్నాను
ఆ
ఆ మీరేం చేసారండి టిఫిన్ పో పొద్దున్న దోశలు వేసానండి
ఆ మేము మా కూర మా కూర అండి
ఆ
చాప పులుసు అండి
ఆ ఆ
పొద్దున్న టిఫిను అటు
ఆ
ఇప్పుడేమో రాగి సంగటి చేసుకుంటున్నాము
అదేలేండి
పులుసు ఉంటే ఏమో రాగి సంగటి చేసుకుంటున్నాను
మ్మ్
హెల్త్ కేరీ తినాలి కదండి ఆ మూడు పూటలు అన్నం చేయకూడదుగా తినకూడదు
మ్మ్
మీకు ఎలా ఉందండి హెల్త్
ఆ బాగానే ఉందండి
ఆ ఏం చేస్తున్నారు ఇప్పు ఏ పని
దొండకాయలు కోస్తున్నానండి
ఆ
ఆ పని మా పిల్లలకి ట్యూషన్
చ్చి
లేదండి ఇంకా రాలేదు వచ్చేసరికి నైట్ అయితది తొమ్మిది పది అయితది ఆ ఆ వెళ్ళిపోయారు
ఆ ఏ క్లాస్ చదువుతున్నారు
పెద్దమ్మాయి పదో తరగతి చిన్నమ్మాయి ఏడు ప అబ్బాయేమో ఆరో తరగతి చదువుతున్నాడండి
ఆహా
మ్మ్ ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి మళ్ళీ అన్నం ప్రిపేర్ చెయ్యాలి
చెయ్యాలిగా
మ్మ్ హు అన్ని
ఇంట్లో పని అయింద అండి
ఇంట్లో పని ఆ అయిపోయిందండి పిల్లలు క్యారేజీ బాక్సులు ఉన్నాయి కడగాలి అన్నం కూర వండాలి
ఆ
దొండకాయ ఫ్రై చేయాలి అన్నం వండాలి
ఉమ్మ్
ఉమ్మ్ దొండకాయలు కోస్తున్న నీ
రాత్రిలు పూట టిఫిన్ చేయరా అండి అన్నమే తింటారా
ఆ అన్నమే తింటామండి ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు అట్లా చపాతీ చేస్తారు ఉమ్మ్ ఆ అన్నమే తింటాడు
మీ వారు వచ్చేసరికి పది అయ్యిద్దా
ఆ పని లేకపోతే తొందరగానే వస్తారు షాప్‌లో పని ఉంటే లేట్ అవుతాది
ఆహ మీ అమ్మగారికి జ్వరం తగ్గిందండి
ఆ అమ్మకి తగ్గిందండి తమ్ముడు వాళ్ళ అబ్బాయికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంట
అబ్బొ డెంగ్యూ ఉందంట
మలేరియా డెంగ్యూ ఇందాకా టెస్ట్ చేపిస్తే చెప్పారంట
ఆహ
ఉమ్మ్మ్ హాస్పిటల్ తీసుకెళ్లారు అడ్మిట్ చేసారు ఎయిమ్స్‌లో
ఆ
ఉమ్మ్ అదే
రేపు పొద్దున్న టిఫిన్ ఏంటండి
ఉమ్మ్
రేపు పొద్దునకి టిఫిన్ ఏం చేశారు
అది ఎంత ఇంకా ఏం వేయలేదండి రేప్ పొద్దున్
డిసైడ్ చేయాలా
ఆహా ఏదో ఒకటి ఎయ్యాలి సాయంత్రం ఆ ఉమ్మ్ అందే
సరే అండి ఇంకేంటి సంగతులు
ఏముందండి చెప్పాలండి మీరే ఏదన్న విశేషాలు మీరే
మాది మా అబ్బాయి ఏమో అమ్మాయిని తీసుకొని బయటికి ఎళ్ళాడు
ఉహ్మ్
పార్కింగ్ పార్కుకి అని ఎళ్ళారు
ఉమ్మ్
వాళ్ళు వచ్చేసరికి గంట పట్టిదో రెండు గంటలు పట్టిదో మేమైతే సీరియల్ చూస్తున్నాం
ఉమ్మ్ పని అయిపోయిందండి ఇంట్లోది
ఆ ఇంట్లో పని చేసే ఎళ్ళింది కోడలు
ఆ‌ ఆ
అందరూ ఏమో పార్కింగ్ అని ఎళ్ళారు పార్క్ చూసొద్దామని
ఉమ్మ్ ఉమ్మ్
మా బావ గారు కోట్లో ఉన్నారు
ఉమ్మ్
మేమేమో అస రాగి సంగటి చేస్తూ ఇంట్లో ఉన్నాం
ఉమ్మ్ ఎలా చేస్తారండి రాగి సంగటి
ఏం లేదండి ఎసురు పెడతారు రాగి పిండి పొడి నాన్ బెట్టుకుంటారు
హ్మ్ ఇట్స్
రాగి పిండి పొడి తాన్ నాన్ పెట్టుకుంటారు
హ్మ్
ఆ తర్వాత ఏమో అది చేస్తారు బాగా కలదిపుతా ఉంటారు ఉడికే దాకా అది బగా ఉడికిన తర్వాత దింపుకొని లో రొట్టెలు చేసుకొని ఏ కూర ఉంటే ఆ కూర వేసుకొని తినొచ్చు మీరు కూడా ట్రై చేసుకొని అలా వండుకోండి నైట్ భోజనం పొద్దున్న టిఫిన్ కిందయినా ఆ
అవు
టిఫిన్ కైనా సాయంత్రం అయినా ఇది బాగా మంచిదండి హెల్త్ కి ఐరన్ ఉంటది క్యాల్షియం ఉంటది
అవును రాగి గంజి చేస్త సర్లేగాని రాగి సంగటి చేయనండి తినరు
అట్టైనా వేసుకోవచ్చండి అట్టు పిండిలో ఇది కలిపి కొని మినపిండిలో
హ్మ్
అట్టులాగ వేసుకోవచ్చు అల్ అలా పిల్లల్ని పెడితే ఇంకా మంచిది
అవునులేండి హ్మ్
ఏ టిఫిన్ అయినా పిల్లలకి ఏదో ఒకటి ఇలాంటి స జొన్నలని సజ్జలని రాగులని ఇలాంటివి పెడితే
హ్మ్
మంచిదండి పిల్లలకి పిల్లలకి అలవాటు చేయండి సరే మీ వారు తినకపోతే
ఆ పిల్లలు అస్సలు తినరు ఆ రాగి సంకటి రాగి జావే తాగరు
జావ తాగుతారా
ఆ రాగి జావ తాగుతారు అంతే
ఆ రాగి జావా అలాంటివి తాగేటం అది కూడా మంచిదే అండి ఎముకలకి
హ్మ్ మా మావయ్య అయితే తింటారు రాగి సంకటి
ఆ రాగి సంగటి నువ్వు కూడా తినొచ్చండి మీరు కూడా
హ్మ్
హ్మ్
అదేనండి
హెల్త్ కి మంచివండి అయి అలాంటియి
హ్మ్
మాకు అన్నంలో హెల్త్ లేదండి కడుపు మాత్రం నిండిదీ కడుపు నిండే వస్తు మంచిది కాదు కడుపు నిండని వస్తు మంచిది లెద్
అవును
హ్మ్ ఇంకేంటండి సంగతులు ఎలా ఉన్నారు
ఆ అందరు బానే ఉన్నారం ఆ బాగానే ఉన్నారండి
మామగారు మీ కాడే ఉంటారా ఇంకెక్కడన్న ఉంటారా
ఇక్కడేనండి నాకడే ఆ అవునండి
మీ మావకు మీ మామగారికి ఏం కూర చేసారు
ఆ అదే తింటే కూరన్నాం లేకపోతే పెరుగన్నమే తింటాడు నైట్ ఎక్కువ
ఉ
ఆ రేపు పొద్దున మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి కదండి పిల్లలకి మళ్ళీ కూరగాయ కోసుకొని ఎనిమిదింటికల్లా ఏళ్ళి పోవాలి బాక్సులు కట్టాలి ఉ చిన్న పిల్లలిద్దరికి నాలుగింటికి స్కూలు వాళ్ళని తీసుక రావాలి ఐదున్నరకి పెద్దమ్మాయి వదులుతరు స్కూల్ తీసుకురావాలి మళ్ళీ ఆరింటికి ట్యూషన్ కి దింపి రావాలి మంగళగిరి
స్కూటీ వచ్చిద్దండి మీకు స్కూటీ తోల్తారా అహ హయిగా స్కూటీ మీద ఎళ్లొచ్చుగా పిల్లల్ని తీస్కొని
పిల్లలకి దింపటం తీసుకురాటం అంతా నేనే అండి
ఆ
ఉమ్ ట్యూషన్ కి దింపి రావాలి స్కూల్ దగ్గర దింపి రావాలి ఉమ్ అదే అండి ఏం చేస్తున్నారండి
దొండకాయ కూర పిల్లలు తింటారాండి
హ తింటారండి
పప్పు కూడ ఎక్కువగా పెట్టండి పిల్లలకి మంచిది
మా పిల్లల్ పప్పు అసలు తినరండి చికెనయితే తింటారు చికనె రెండు రోజులకి ఒకసారి చికెన్
ఆ
చికెన్ లేకపోతే ముద్ద దిగదు
అబ్బ ఏం అలవాటు చేశారండి
ఉ ఉ
చికన్ తింటే హార్మోన్స్ పుట్టవంటండి కొంచెం తగ్గించి కూరగాయలు ఎక్కువ పెట్టండి
ఉ అదే ఉ
బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకున్నారండి
బ్రేక్ఫాస్ట్ రేపు పొద్దున్కి ఏమి లేదండి పప్పు నాన పెట్టాలి పొద్దున్న ఇడ్లీ అన్న ఏయాలి నేను నైట్కి ఏయినండి పిండి పొద్దున పూట ఏస్తాను
ఆ పొద్దున పెట్టేసుకొని అప్పుదప్పుడు తింటారా
ఆ అప్పుడిదప్పుడు ఏస్తారు అది ఇంక రెండో రోజు కూడా అదే ఉండింది పుల్ల పడదు
ఉహు
మ్మ్ రేపు మార్నింగ్ వేస్తారు
హు
ఇప్పు నాన్బెట్టాలి నైట్కి
ఆ ఏం దోశ ఎస్తారు ఇడ్లీ ఎస్తారండి బిర్యానీ తింటారా అండి హలో హలో కట్కర దాజ సఖా సఖాయ రదానా